హలో
ఆ ఎలా నా
హ్మ్ బాగున్నా బాగున్నా. మీరు? హలో
తిన్నావా? ఆ అదే కదా గాలి ఎక్కువ వస్తాంది కదా.
మా దగ్గర గురించేన
అహా నా దగ్గర నుం చూడనా అంటి
లేదు లే వాయి సెమ్ వినిపిస్తాంది బానే.
క్లార్టి వినిపిస్తది అంటే చేయి పెట్టుకొని మాట్లాడుతున్నాను అందుకు. బా బా పడుకున్నా. మీ ఫుడ్డు ఏం చేసుకుంటారు నేను చెప్తున్నా సరే అండి చేసుకోండి ఏదో ఒకటి
హ్మ్ పొటాటో చేస్తా
పొటాటో చేసుకుంటారా పొటాటో వైట్ రైస్ ఆ నైస్ కాంబినేషన్ ఒ కర్డ్ ప్యాకెట్ ఒ కర్డ్ ప్యాకెట్
ఉ
ఉ బాగుంటది
మీరేం చేస్తారు
బయట తెచ్చుకొని తింటాం తిరుమల గీ ఎంత మంది వెళ్తున్నారు మీవాళ్ళు
టెన్ మెంబర్స్ అంట
టెన్ మెంబర్స్ ఎనార
విళ్లేే నాకు తెలిసి అమ్మాయిల్లో ఒక ముగ్గురు అనుకో పర్ఫెక్ట్ గా పోయేవాళ్ళు
హ్మ్ అది వాళ్ళ లవర్లతోన
ఓహో ఫ్రెండ్స్ తో కూడా వెళ్తారు ఒక అమ్మాయి మాత్రమే ఒక ఉ
నంది నన్న బాబ ఎవరు చూన కొవ్వుగా మాట్లాడది కదా మధ్య అప్పుడు
వాళ్ళు వాళ్ళ స్లాంగే అంత కామెడీగా మాట్లాడిన అట్లే ఉంటది కడప వాళ్ళు వాళ్ళది అది కాక చాలా రోజుల నుంచి అందరినీ అడుగుతాంది కదా అందరు వస్తాం వస్తామని రాము అంటున్నారు లాస్ట్ కి పు
అట్లాగాదు అబబ్బ ఉ ప్లాన్ చేసింది ఆ పాపే
అందరు రామ్ అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంతే
ఎవరు ఫీల్ అయితారు
ఆ పాపే నందిని
అహా అ పాప అడగడం ఎట్లా అడుగుతుంది తెలుసా వస్తవ రావ ఫస్ట్ ఎందుకు నాకు అవన్నీ అంటే ఏందది అట్లా అడితే ఎవరన్నా వస్తారా ఫస్ట్ ఒకవేళ ఇబ్బంది ఇబ్బందిలా ఉన్నా కాని అట్ల మాట్లాడితే ఎవరు రారు ఖచ్చితంగా
వాళ్ళు మాట్లాడేదే అంత బేస్ అందరినీ అట్ల ఆ కామెడీ ఉన్న కూడ అట్లే మాట్లాడుతుంది ఎట్లా అంటే మా క్లాస్ పిల్లలు ఇప్పుడు ల్యాబ్కి పోతన్నాము ల్యాబ్కి పోయినప్పుడు వస్తామని చెప్తారు వేరే వాళ్ళది వచ్చేసి లేదు నేనే పోవట్లా నార్మల్ గా చెప్పాను అట్లా చెప్పారా కొంతమంది
ఆ అర్ధంకాల మళ్ళీ చెప్పు
హ్మ్మ్ తిరుమలకి వెళ్తావా అంటే ఆ వస్తానని చెప్తారు మనతో
ఉం
మనం మళ్ళీ పోయి తిరుమలకు నువ్వు పవిత్ర వస్తుంది నువ్వు అంట వస్తావా అంటే లేదు నేను రావట్లేదు ఆ బాబ కూడా రావట్లేదు కదా అని వేరే పాప చె అంటే మన దగ్గర వస్తానని వేరే వాళ్ళ దగ్గర రానని అబద్ధం చెప్పడం ఎందుకు అట్లా గ బాయ్
కోపం వస్తాదా
నిమిషానికి ఒకటి చెప్తా అంటారు ఏదో ఒకటి చెప్తే మేము కూడా కన్ఫామ్ అవుతాం కదా అది
ఎవరు నందినీనా
ఇ రోజ ఎంతా ఆగలేసన్ తెల్సా మధ్యాహ్నము
హలో
పొద్దున ఏమి తినలా బా తెచ్చావు బా ఇట్లా నాకు పెట్టించిండా నువ్వు తిను అనేసి క నువ్వు ఫోన్ చేసి నేను నీకు ఇచ్చేస్తి
నువ్వు చెప్పిన కదా నీకు వాడ నీకు లే
నేను చెప్తున్నా నువ్వు ఏడా నువ్వేడా
వినవు కాదు ఒకరు చెప్తే నిజంగా నీకు ఒకటి చెప్తాఆగునీకు నాకు నిజంగా నీ మాటలు కొన్నీ అర్థం కావు తెలుసా మొన్న ఆపాలి బస్సు అని ఏదో పెట్టావు ఆడ అంటే నాకు అర్థమైంది నిజంగా నాకు అర్థం కాలేదు ఆడ అంటే నువ్వు అట్ల అంటే మెసేజ్ అట్లా దాన్ని ఏమంటారు ఫార్మేషన్ అట్లా పెట్ హలో ఆఖరి బస్ అని మదన్ పల్లి అని పెట్టినావ్ ఏం మెసేజ్ అది నాకు నిజ అర్థంకాలేదు అప్పటికి ఇప్పటికి ఎప్పటికి అర్థం కాదు మెసేజ్లు అవి
ఆకలి కాదుది బస్సు ఎక్కాలి మదన్పల్లిలో
బస్ ఎక్కాలి మదనపల్లిలో అది అర్థం బస్సు ఆకళ్లి మదన్పల్లిలో అని పెట్టినట్టు అనిపించింది అందుకే నాకు అర్థం కాలే అందుకే నవ్విన్నారు నవ్వలే ఫస్ట్ ఏం చేస్తురు ఏం మెసేజ్ అని అన్నట్టు అనిపిస్తుంది
బా నిద్ర వచ్చింది
నాకు కూడా సాయి ఇప్పుడు కన ఫోన్ వచ్చింది కాబట్టి లేచా ఇం గట్లా ఈ వైపో చేద్దాం టాస్క్ లోని
నాకేదో నేను ఇంకా మెల్కమ్ వచ్చింది మళ్ళీ నైట్ నిద్ర రాదు మళ్ళీ నాకు నిద్ర లేకపోతే అంతంగా మొహం పీక పోయినటట్లు అనిపిస్తుంది మరి బాగా అడిగినను కాదు కొంచెం మరీ చూడ్డానికి బాగుంటా కదా
పప్పస్ బాగా కండి చమె
పండు తంద ఈరోజు వేరషన్ కనిపించింది అంటే బ్లాక్ గా ఉన్నానా లేకపోతే నార్మల్ గానే ఉన్నాన చెప్పు ఒక
నార్మల్ గానే ఉన్నావు ఇంటికి పోక ముందు కంటే ఇప్పుడే బాగున్నావు కద తెలుసా కొంచం కా
టికే
పోక ముందు కంటే ఇప్పుడే బాగున్నావ్
నాకెందుకు అనిపిస్తుంది చిక్స్ పెరిగినాయని నేను అనుకుంటున్నా కొంచెం అంతాగా అంటే ఎక్కువ కాదు
హే నీ హెయిర్ స్టైల్ పెరిగే కొద్ది ఆది పెరుగుతున్నటే నీకు అనిపిస్తుంది అంతే అదేమి పెరగట్లే
ఆహ ఏ ఎట్లాంటివి
నిజమంటే
అవునా పెరగల్లేదేమ అయితే
అహ
ఉమ్ ఇంకే మరి
చెప్పాలి.
మావోడికి ఏమని మాట్లా మామూలుగా అట్లా చేస్తాని అట్లమ చెప్పలేదా నువ్వు మామూలుగా ఫోన్ చేస్తా ఎట్ల చెప్ప అట్ల చెప్పలేదా నువ్వు.
ద పో ఎప్ప
చేయావల్సింది. ఏమైతది నువ్వు మన ఈగోకి పోవాల్సింది ఎప్పుడు పోయే టైమ్ లో పోతే చాలు మన అవసరం. వాళ్లకు కాదు వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు మనం మీకు చెప్తున్నా మాట వరసకి ఆహా నువ్వు వాళ్ళు ఓవర్ చేస్తారు అదిదని చెప్తున్నావు. కదా. వాళ్ళు చేస్తారంటే ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు. కదా వాళ్ళ తప్ప మనకు ఫ్రెండ్స్ లేకపాయె ఎవరు ఇంకేం చేస్తాము. మనకంటే నీకు నాకు కాదు.
నాకున్నారు కానీ ఆ యాప్ ఉన్నది వాళ్ళకు మాత్రమే. నీకు ఒకటి తెలుసా.
తెలీదు.
ఆ ఆ పాపక ఒక్కటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ పాప తర్వాత నాకు మాత్రమే సెవెన్ టీన్ హండ్రెడ్ ఇంక అందరికి థర్టీన్ హండ్రెడే తెలుసా లాస్ట్.
అవును పావనీకి ఎంత వచ్చింది మర్చిపోయిన.
థర్టీన్ ఏ
థర్టీన్ ఎంత అ
ఆ
నాకు థర్టీన్ హండ్రె ఎయిటీ వచ్చింది ఎయిట్
ఆ పా ఆ పాప కూడా అంతే.
అదేంది తెచ పర్టికులర్ గా ఇంతే అని వాళ్ళకి మన అంటే నార్మల్గా
రిసీవ్ కాల్స్ ఎక్కువ చేపించిపోని ఇన్ల మీరు మీ వైపోతే చాలా అన్నట్టుండింది మీకు అంతే వస్తుంది.
ఆ
మామ్మకు చీర కొనిస్తా అని చెప్పా పాపం చీరన్న కొనియాలి ఈసారి
ఆ పద్మముల నేను మంచిగా బట్టలు ఉన్న బ్యాంకు లా ఉన్న. సేమ్ మా ఇంటి దగ్గర ఒక రెడ్ షర్ట్ ఉంటది. భల్లే ఉంటది తెలుసా అసలు మామూలుగా ఉండది. అదిగాని వేసుకుంటే నేను నిజం చెప్తున్నా నువ్వు గాని, మాముూలుగా కూడా ఉన్నా నన్ను అట్లాంటది. అది నిజంగా చాలా బాగుంది ఈ షర్టు ఏమంటే ఎల్ళదు.
మళ్ళీ పోయి తీసుకోవచ్చు కదా షర్ట్.
ఏడుచాడు వాడు ఎందుకైనా పాపం ఎంత ఎవరైనా అంతే కదా ఇష్టం తో కొంటారు. మనం వేరే వాళ్ళు వేసుకుంటే ఎట్లాంటది నచ్చదు కదా.
ఉం
ఏదో ఒక పూట అయితే అడ్జస్ట్ అవ్వచ్చు అంటే మ్ అదే అన్ని ఏం ఇయ్యాలె అన్నీ ఏం ఉన్నాయిలే వానికి అసలు మొన్నటివి ఏం తీసుకో ఒకటే మొన్న తీసుకు వేసుకొని వచ్చా చూడు వైట్ నీ బర్త్డే వేసుకున్నా ఆ షర్ట్. ఒకటే అంతే. ఇంక నేను తీసుకోలే అసలు అంటే నాకేం అవసరం చెప్పు ఏం
మల్ల అది ఇచ్చేస్తావా.
ఇచ్చేసినా, వాడు ఏడిసస్తున్నాడు ఏడుస్తున్నాడు అదే ఏడుస్తున్నాడుని ఇంకచ్చేసాను. మాయమ్మ ఫోన్ చేసి. సక్య మన చర్ట్టు వేసుకొని వాన్నట తీసుకురా వాడు ఏడ్చిసస్తున్నాడుని. నేను ఎడా ఒకవేళ తీసుకోకుండా, మళ్ళీ అయినా ఏం వేసుకోనిడు ఉంటే ఏం చేస్తా వాడిలోన ఉంటే వాడికంటే ఒకవేళ కోచింగ్ అదిది కాబట్టి పోనీ బయటప్పు వేసుకోని పోతాడు. మనం నేను ఎట్లా నేనున్నా ఒకే. ఖాళీ వేసుకోలేనట్లది ఎందుకు?
ఒకసారి బుక్ చేస్తాలే, మంచివి అదే క్వాలిటీ అవి ఎట్లా అంటే మంచి రాయల్ గా కనిపిస్తాయి తెలుసా పెద్ద పెద్దగా ఉంటాయి. ఒక మనిషికి ఎట్ల చెట్ట కొంచెం లాభ అనిపిస్తది. స్టైల్ గా అనిపిస్తాం కొన్ని షర్ట్స్ నువ వేసుకుంటావు తెలుసా? వేస్తే ఇప్పుడు ఇలాగా ఉంటాయి. మీ అన్న టేస్ట్ మంచిది బట్టల్లో బాగా కొనే కొంటాడు. మీ ఒకసారి పెళ్లికి వేసుకోపోయినప్పుడు చూపించాడు. రెడ్ కలర్ ది మీ అన్నది ఉంద అన్నావు. అదే ఆజీయో లో చూసారు. ట్వల్వ్ హండ్రెడ్ ఉంది.
షర్ట్ చూసా ఆ కాదు టైం చూడు టైం చూడు. టైం చూడు ఒకసారి.
టెన్ తర్టీసిప్పా, టెన్ తర్టీ సిక్స్ అయింది.
ఓకేనా.
లెవెన్ థర్టీస్ మా
సరే లెవెన్ ట్వంటీ సెకండ్స్ అట్లాగా చూద్దాం వీడి పైనడు ఫోన్ చేస్తాన్నాడే. రామగడ రామ్ రామ్.
ప తారము హలో!
ఫోన్ మట్లాడుతున్నా చెప్పు. ఆ మేనా శుభ సమా ఎవరు? రేయ్! హలో! సు ఎవరు సుచినా? హలో!
ఏమంటా? హలో!
ఓ!